చేసేసాక వెయిట్ రా అంటే
అంటే వాష్రూమ్కి వెళ్ళాలి అని మళ్ళీ గుర్తుకొచ్చింది అందుకే
వెళ్ళు అట్లే
వద్దులే టెన్ మినిట్స్ ఏ
ఉమ్
ఉమ్ ఇంకేంటి సమాచారాలు ఎవరొచ్చారు
ఓ ఏమి లైవ్ హలో
ఆ చేపుర
చోపురా బార్దలో మట్టీజు వచ్చింది ఆనియన్ ఉందా అని
అహ
ఆహా ఈ టైమ్ లో ఎవరమ్మ మార్నింగ్బట్కుంటారు
హ
హ అబ్బా
ఏ లాకు లాక్ పడిపోయిందిరా
జీరో జీరో చెప్తాలే
ఆ ఇప్పుడు చెప్పు అది లాక్ అయిపోయింది
ఆ ఆ ఏంలాగా ఈ ఇప్పుడు వద్దు ఇ చెొప్పుకూడదు పర్సనల్ డీటల్స్ ఉ మెసేజ్ చేస్తాలే గానీ నేను కావ్య అయితే ఆమె మొత్తం భార్ థీ గురించే మాట్లాడాం రా మొ ఇం ఆమె గురించి ఏమి మాట్లాడలేం
హ ఏమని
అదే రా ఈ మధ్య చేంజ్ అయిపోయింది బాధ అతుంది అని నేను చెప్పా కూడా అదే అనింది అవును రా నాకు కూడా బాగా వంది ఆమె కూడా అలా చేస్తుంది న అనా మీ నిజాలు మాట్లాడుతుందా అబద్దాలు చెప్తుందా అబద్ద్దాలు నిజాలు అ అట్లనే చూప్తున్నా ఆమె నాకు బాధ అవుతుందిరా ఆ చేంజ్ అయిపోయింది ఎక్కువ బాధ బాధగా ఉందిరా ఎక్కువ బాధపడుతుంది అతిథి అని చెప్తున్నా మీ వచ్చి అవునరా నాకు బాధ అపోతుంది భారతి అలా చేస్తుంటే అని నేను చెప్పా అవును ర ఆమె ఆ ఆమె అడిగిందంట ఆ నీకేం ఇబ్బందిగా లేదా భార్తి ఇలా అంతా ఉంటే ఉండేకి అన్నదాత ఇలా అ అంత ఉండేకి అంటే ఎలా అంటే లైక్ బాయ్స్ తో మాట్లాడకుండా బాయ్స్ తో మాట్లాడకుండా రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాడు కదా వాడు వాడు ఎక్కువరు రెస్ట్రిక్ట్ చేస్తున్నాడు కదా దానికి ఇబ్బందిగా లేదు అదే ఆ ఏమంటారు కష్ట చట్టంగా లేదా అ అండ లేదు రా ముందు ఉండేది లేదు రా ఉండేది ఇప్పుడు ఇప్పుడేమిీ లేదు అర్జున్ ష్టయిపోయా అదిన్నందా
హ
ఆ ఇ అడ్జస్ట్ అయిపోతున్నా మాట్లాడిందంటా నేన అన్నా ఇప్పుడు ఇప్పుడు టూ డేస్ ఇంకా వాడుతూనే వెళ్తుంది రా మాత కూడా అట్లా ఎక్కువ బాధ అయిపోతుంది అంటే మామూలు లేరా ఇంకేం చేస్తావ అది ఇది్యాన
ఊహు
మళ్ళీ నెక్స్ట్ ఏమో మాట్లాడదాము అంటేం అవాలి మాట్లాడే థాయ్ నార్త్ హు ఇంకా
ఏం చేసే కవ్వదు మూవ్ అన్ అంతే
ఊహు మనమా వాడా
హు
మనమే అనుకో
ము ఆన్ అవ్వాలి
హు
చూడరా ఇప్పుడు కూడా ఆమె అందు ఒక్కొ కాల్ మాట్లాలే ఎంతవరకు
హ నేను మాట్లాడతానులే
ఆ
నేను మాట్లాడతా అనులే ఇచ్చులు
లే
అవును
ఆమెకు వాడుతో మాట్లాడే కి సరిపోతుంది మళ్లీ
అవును
ఆహా ఆమె ఉందా అన్నిట్లో
హ ఉంది ఉంది
హు పడుకోలేదా ఇంకా మీ రూమ్ లో లైట్ ఆఫ్
లేదు వాళ్ళు చదువు కోవాలి అనుకున్నాను నేను ఇంకా ఒక మెథడ్ అది నేర్చుకోవాలి అని ఇంకా నీరు ఈరోజు లాస్ట్ డేట్ ట్వల్వ్ పిఎంమ్ అందుకే మాట్ మాట్లాడుతున్నా
ఆహ
అది కే కేటి స్కిప్ చేస్తా పో నావల్ల అవ్వట్లేదు కండిషన్స్ ఓకే చేయడానికి రావట్లేదు నాకు
ఆహా
ఫైమా దొబ్బుతుంది రా ఒకవేళ రాకపోతే ఆప్షన్స్ కూడా ఏంటి ఆప్షన్స్ వచ్చు అనుకో హ ఇక్కడుంది ఈ ఎన్ని కాల్స్ మాట్లాడాలరా హలో హలో ఎన్ని కాల్స్ మాట్లాడాలి
మూడు ఇంకా
మూడు అంటా రా
ఎవర్రా
అరె ఉండు రాఅమే ఏమో మెసేజ్ చేస్తా అనింది అట్లే ఉండు లైన్ లో
హు చిన్న నీతో మాట్లాడుతాద సరే అమ్మ
హలో
అహా
ఒక టో రెన్స్
కట్ చేయాల
కట్ చేయనా ఆ నన్నడుగుతున్నావా? నన్నే అడుగుతున్నావా? మ్ తిన్నా. నువ్వు?
తిన్న.
పడుకోలేదా నువ్వు?
లేదు ఫోన్ చేస్తా ఉన్నా. అందుకు, మిసేజ్ చేస. నువ్వు చెయ్యకు అని
పోనీ ఈ కాల్ అయిపోయాక చేసుకోలే. లేకపోతే, విళ్లేకది ఫోన్ తీస్కోపో విల్లేక ఫోన్ తీసుకో
వద్దు.
లేదులే చెప్తున్నా. మూడు కాల్సేగా
మ్
చొప్పేస్తా.
ఆ మీవి ఇంకా ఉన్నాయి. చాలా సిక్సెమో ఉన్నాయి. ఎప్పుడు అవి సిక్స్ ఉన్నాయి అవి
మ్
సిక్స్ ఉన్నాయి. ఆ పిల్లవి.
మ్ ఆ పిల్లవి సిక్స్ ఉన్నాయా?
మ్
ఫోన్ కావాలా?
ఏం అవసరం లేదులే. తెల్దు ఆ పిల్లని అడగాలి ఒకసారి. మా ఇప్పుడు చేయాలా వద్దా అని. దాన్ని బట్టి ఉంటుంది.
మ్ కాదు
ఉ
మీరు ఫోర్ మెంబర్స్ కి కాల్ చేసారుగా, డి డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే, మీరు వాళ్ళక చేస్ కొన్ని ఎన్ని సార్లైనా మాట్లాడచ్చు ఫౌజీ.
చేసాన్ రా అది రాట్లే.
అంటే?
పోవట్లేదు కాల్ ఏమో, అదేమో వచ్చింది అప్పుడే. వీడియో కాల్ చేస్తుంటె. ట్రై చేస్తా, ఇంకోసారి వేరే వాళ్ళకి చేసేకి.
మ్
మ్ ఈ కాల్ అయిపోతే, ట్రై చేస్తా.
ఇంకా ఎన్నున్నాయి నీవి?
ఇది కా, ఇది అయిపోతే, ఇంక త్రీ ఉన్నాయి.
వా అప్పుడేడుకొచ్చనావని ముందే
అహా ఆ
ముందే అడగచ్చుగా పోటు
ఆ నువ్వు కింద ఉంటావు నైన్ థర్టీ వరకు. ఇంక, నేను ఎప్పుడు అడిగేది? నైన్ థర్టీ తర్వాత వాడు కౌశిక్ ఫోన్ చేసాడు. అదేమో ఎక్స్ప్లెయిన్ చేయమని. ఇది ఎం ఎ ఎన్ న్యూమరికల్. ప్రాబ్లమ్స్ ఇంక అది చేసుకోని ఉండిపోయా. ఏమ్ నా రూమ్మేట్ ది తీసుకుందాం అనుకున్నారా. ఆ ఆమె ఫుల్గా బడుకుద్నా అదే ఆమె లాక్ నాక తెలిదు చల్లేని ఫింగర్ ప్రింట్ పెట్టడానికి ఫింగర్ తీసుకుంటే ఆమె భయపడింది భయపడి అట్లా పడుకుంది మళ్ళీ
ఉ హు
ఇంకా ఆమె కాళ్లుు తీసుకలేం లేకపోతే ఆమె తీసుకుందామ ని అనుకున్నా చొప్త ఆమె కివ్వమనే ఆమె ఇట్లే పడుకునేసింది ఉమ్ కైన సరే లే కట్ చేస్ టవల్లు
ఉమ్